అ మేడం
బాగున్నా మీరు బాగున్నారు
ఆ మేము కూడా బాగున్నామండి ఏం చేస్తునరండి
ఏం ఏం కాదు టీవీ చూస్తున్నాం
అవునా అండి ఆహా ఈ రోజు చాలా బాగా ఉండేయండి ఇక్కడ మా లో మా టౌన్ లో వెదర్ మంచిగుంది చాలా బాగుంది వెదర్ వర్షం వస్ వస్తుంది లైట్ గా వస్తుంది మబ్బు మబ్బు ఉంది క్లైమేట్ చాలా బాగుంది
ఉ
ఇంట్లో చికెన్ తెచ్చాము
ఆ
చికెన్ వండాము మంచిగా
ఫ్రై మసాలా ఆ
అవునండి
ఇంకా
ఇంకా ఎం ఉండంది అన్నం భోజనం చేసాం మీరు భోజనం చేసారా
చేస్తున్నారు
ఆవునండి మేము కూడా మాది కూడా భోజనం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మీ తోటి మాట్లాడుతున్నామండి అయితే ఇక్కడ మన ఇక్కడ అయితే ఈ పాప మాకు ఒక పాప ఉందండి ఇటు వన్ అండ్ హఫ్ ఇయర్ పాపా ఆమె కు షాపింగ్ చేద్దామని ఆలోచిస్తున్నాము
ఆ
ఆమెకు హెవీ వర్క్ గౌన్స్ వగైరా ఏమన్నా ఉన్ అంటే మేము హైదరాబాద్ కు వెళ్ళి తీసుకుంటాము
అవును
ఆ మేము మాక్సిమం హైదరాబాద్ లోనే షాపింగ్ చేస్తామండి
అవును
ఇక్కడ చిన్న పిల్లలు ఎంత బాగా ఉండదు మనం ఉండే టౌన్ లో
ఆ
ఆ
ఆ
ఇంకా వచ్చేస్
ఇంకో ఏముంది పెళ్ళి ఉంది
ఆ ఇప్పుడు పెళ్లి ఉందండి మా కజిన్ బ్రదర్ది పెళ్ళి ఉంది
ఆ
ఇంకా వచ్చేసి ఇక్కడ ఈరోజు చికెన్ అనేది చికెన్ అండాం కదా సో ఎలా అండాను మీకు చెప్పనా నేను చెప్తా నేనే చేసిన అండి మా మిస్సెస్ పడుకోనిండి అయితే నేనే కుక్ చేశాను సో ఎలా చేశాను నేను మీకు చెప్తాను మీరు వినండి ఓకేనా
ఆ సరే చెప్పండి
ఆ అయితే చికెన్ తీసుకొచ్చి మంచిగా క్లీన్ చేసుకొని కడుక్కున్నాను దాని తర్వాత ఒక ప్యాన్ లో ఆయిలే వేసి ఉ దాంట్లో ఉల్లిగడ్డలు కోసివేసాను దాని తర్వాత కొంచెం బ్రౌన్ అయినాక చికెన్ వేసేసాను మంచిగా నూనె మంచిగా వేయాలి
ఆవును
నూనె మంచిగేసి మంచిగా ఆనియన్స్ బ్రౌన్ లైట్ బ్రౌన్ అయ్యాక చికెన్ వేసేసాను చికెన్ వచ్చేసి క్యాబ్ దాని మీద మూతా పెట్టేసాను
ఉ
ఒక టెన్ మినిట్స్ వాటర్ అంతా సింక్ అయిపోయినాక చికెన్ ది దాని తర్వాత ఒక నేను జార్ లో ఒక ఐదు ఆరు మిరపకాయలు పచ్చిమిర్చి
ఉ
ఆ ఒక నాలుగైదు కాజు ఒక కో ఓ కోకోనట్ ఇది కొబ్బరికాయ ఉంటది కదా
అవును
ఇది ఆ ఇంకా ఒక లడ్డు లవంగు ఒక ఇలాచి దాల్చీని
ఆ
కొత్తిమీర ఇది మొత్తం చేసి పేస్ట్ చేసుకున్నాను గ్రైండర్లో మిక్సీలో
ఉ
ఆ త తర్వాత చికెన్ లో మళ్ళీ ఆ అ వేల్లుల్లి పేస్ట్ అద్రక లేసన్ పేస్ట్ వేసేసి
అవునా
మంచిగా డీప్ ఫ్రై చేసేసి దాని తర్వాత ఇది ఏదేదో గ్రైండడ్ చేసినా కదా అది వేసేస్తాను లోప లోపట చికెన్ లో వేసేసి చికెన్ మసాలా ధనియాల పొడి
ఆ
ఇది మొత్తం వేసేసి మంచిగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసాను ఇలా మెలగా సిమ్లా సిమ్ మన ఫ్లేమ్ అనే ది సిమ్ లో పెట్టి మంచిగా దాన్ని ఉడకనించేసాను మంచిగా మొత్తం కొంచెం వాటర్ వేసి మంచి మచ్చగా కుక్ కుక్ అయ్యే వరకు మళ్ళీ సిమ్ చేసి మళ్ళ ఆయిల్ మొత్తం వదిలి పెడుతుది కదా చికెన్ అప్పటి దాకా మంచిగా వండాను సో చాలా సూపర్గా అయింది దాని తర్వాత అనేసి మేము తిన్నాము చాలా అంటే చాలా బాగా ఉండే రేసి పి ఆ అన్నం సాధార సు బైట్ బగారా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం
అవున
ఇప్పుడు అది రైస్ సాదా రైసే తిన్నాం మేమైతే ప్రజెంట్ అవునండి ఇంకా ఏ
ఎలా చేస్తాం మరి
బగారా అంటే ఇప్పుడు బగారా ఎలా చేస్తారు మా ఇంట్లో అంటే ఒక భగోనా స్టవ్ మీద పెట్ కట్టేసి నూనె ఏసి దాంట్లో బగారా పువ్వు
ఆ
బగార ఆకు ఆ ఉల్లిగడ్డ కోసి చాప్ చాప్ మంచిగా చాప్ చేసుకొని వేసి మంచిగా బ్రౌన్ అయిన తర్వాత త్త దాంట్లో అల్లం వెల్లిల్లి అదకు పేస్ట్ వెయ్యాలి అల్లం పేస్ట్ వేసినాక మంచిగా బ్రౌన్ ఎయ్యాలి ఉప్పు వేయాలి ఉప్పు వేస్తే కిందట ఆ దానికి అన్న అంటుకోదు మంచిగా బ్రౌన్ నైతే ఎంత బ్రౌన్ అయితే అంత బాగా వస్తుది బగారా మళ ఆ దాని తర్వాత మతలబ్ అత్తరగా పూలను టది అది వయాలి మంచిగ బ్రౌన్ తర్వాత ఆ మళ్ళా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఎంత రైస్ వేసుకుంటానో దాని విధంగా వాటర్ వేసుకోవాలి
అవును
వాటర్ వేసుకొని మంచిగా దాకుని ధనియాల పొడి వేసేసుకొ కొని మిరపకాయలు ఏస్ కోవాలి వేసుకున్నంత నీళ్ళ వేసినాక
ఉ
మళ్ళా అది వచ్చినాక రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని అండు కుండా అయిపోయింది బగారా అయిపోతది బగారాలో ఏం లేదు లైట్ బగారా బగారాలో మనం జీరా రైస్ చేసుకోవచ్చు బాస్మతి చేసుకోవచ్చు కంట్రోల్ బియ్యం వేసుకోవచ్చు ఇష్టం మన ఇష్టం ఎట్లా ఉంటే అట్లా చేసుకోవచ్చు మొత్తం ఐనాకా పైన మనది అది గీ ఉంటది కదా
అవును
గి వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటది ఇంకా కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటే ఫుడ్ కలర్ వేసుకు కోవచ్చు ఆప్షనల్ గా కొందరేసు కుంటారు కొందరు వేసుకోరు బగారాల మెయిన్ ఏంటిదంటే పుదీనా పుదీనా పుదీనా లేకుంటే బగారా మంచిగా ఉండదు కరియాభత్త పుదీనా ఇవి రెండు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాలి ఉంటేనే బగార మంచిగ ఉంటది ఊ ఇంకా మనం అది బిర్యానీ బిర్యానీలో కూడా ఎట్లా మంచిగా టేస్ట్ ఉంటదో బగారా కూడా మంచిగా ఉంటది
ఆ
ఆ కొందరు దీనినే బిర్యానీ రైస్ అంటారు కొందరు
అవును
ఇప్పుడు మన ముస్లిం ఇంట్ల బగారా రైస్ ఎట్లా బగారా అంటారో వేరే వాళ్ళు కొంచెం దీనిని బిర్యానీ రైస్ కూడా అంటారు బగారానే బిర్యానీ రైస్ అంటారు వాళ్ళు
అ ఆ అది దాల్చా ఎట్లా చేస్తారు
దాల్చా అంటే చూడండి దాల్చాలో రెండు టైప్స్ ఉంది దాల్చా ఒకటి వచ్చేసి నేను చెప్ తాను రెండు చెప్తాను మీకు దాల్చా అనేది రెండు టైప్ల దాల్చా ఒకటి దాంట్లో మీట్ ఏసి వండుతారు అంటే చికెన్ గానీ మటన్ గానీ వేసి వండుతారు ఇంకోటి వి వితౌట్ చికన్ వితౌట్ మటన్ తోటి కూడా వండుతారు ఇది హైదరాబాద్ స్టైల్ ఇది
అవును
ఆ మనది కద్దిపప్పు అది చెనగి దాల్ కందిపప్పు అంటారు దాన్ని పెసరపప్పు
అవును
చినాదాలు అంటారు దాన్ని ఆ మంచిగా కు కుక్కర్ లో బాయిల్ చేసుకోవాలి అని ఒక నాలుగైదు ప్రెష్ విజిల్స్ వచ్చేట్టు పరిశోధ్ చేసుకొని దాని తర్వాత దాన్ని గ్రాండ్ చేసుకొని పెట్టుకోవాలి
ఆ
ఇంకో గంజుల్లో దేంట్లోదే పప్పు చేసుకుంటారు గంజుల మంచిగా ఆయిలేసి ఆనియన్స్ వేసి ఆ ఓ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా దాంట్లో అది తో ఏమంటారు మనది మునక్కాయలు మునక్కాయలు వేసి
ఆ
సోరకాయ ఏసి
ఆ
మంచిగా దాన్ని టమాటోలు ఏసి మంచిగా కలుపుకొని మంచిగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లనే ఉడకనియాలి దాని తర్వాత పసుపు ఆ కారం
ఉ
ధనియాల పొడి ఇది ఏసేసి తోని మళ్ళా దాంట్లో ఇది పప్పు ఉంటది కదా గ్రైండ్ చేసి పెట్టింది పప్పులా చింతపండు ఓ నీళ్లు చింతపండు కలుపుకొని దాని నీళ్ళు ఇది పప్పు మిచ్ చేసేసి దాంట్లో వేసేయాల వేసేసి దాంట్లో కరివేపాకు
అవును
అంతా వేసుకొని ఎంత బాగా కరిపాకు ఎత్తే అంత టేస్ట్ ఉంటది
ఆ
వేసేసి మంచిగా ఉడకనియాలి ఇక బాయిల్ మస్ అయితే ఎంత మస్తు అయితే అంత టేస్ట్ వస్తది అంతే దాల్చా
ఉ
సింపుల్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చికెన్ మటన్ అయితే
అ
ఆ మంచిగా కద్దు మన పెసర్ సొరకాయ గాని మునక్కాయ కానీ వేసినాక చికెన్ కూడా వేసుకోవచ్చు ఏసుకొని చికన్ మసాలా, సాంబార్ మసాలా, ధనియాల పొడి ఇది మొ మత్తం వేసుకొని కలిపేసి దాని తర్వాత మనం ఆ ఎట్లా అయితే పప్పు ఇది వేసు కున్నాం అదిదేసి ఉడకబ పెట్టినా కూడా ఇది కూడా చాలా సూపర్ ఉంటుది హైదరాబాద్ లో మ్యాక్ మక్సిమం ఇది మీ హైదరాబాద్ లో ఇంటి చిన్న చిన్న ఫంక్షన్స్లల్లా ఆ మీకు ఇదే ఉంటది ఎక్కువ బగారా రైస్ ఆ విత్ ఇది దాల్చా
అవును
అవునండి ఇంకా మనం స్వీట్లు కూడా చేసుకోవచ్చు ఓక దుక్కి ఖీర్ ఉంటది కశ్మీరీ ఖీర్ ఉంటది ఆ ఇంకా చాలా విధంగా ఇక్కడ ఉంటాయి మన దగ్గర ఆప్షన్లు
అవును
ఎట్లా అంటే అట్లా మనం చేసుకోవచ్చు
అవును
ఓ డబల్ క మిఠా క కశ్మీరి ఇంకా కుర్బనీ కా మీఠా
మ్
ఆ ఇంకా ఇంటికి ఐస్ క్రీమ్ సలాడ్ ఉంటది ఫ్రూట్ సలాడ్ ఉంటది
ఆ
డ్రై ఫ్రూట్ సలాడ్ ఉంటుంది కాజు బిర్యానీ ఇట్లా చాలా విధంగా బాగా ఎట్లా మనం చేసుకుంటే అట్లా కశ్మీరీ పులావని ఉంటది ఒకటి
అవును
ఇప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఎట్లా అంటే రెడ్ చికెన్ రోటీ హలీ మరక్ స్వీట్
గులాబ్ జామున్
గులాబీ జామున్ అంటే మనం ఇంట్ల చిన్న చిన్న దావట్లో చేస్ చ్చు అని పెద్ద దావత్లలో గులాబీ జామున్ ఇంట్లో చేసుకునే రెసిపీ అది దావత్ అది గులాబీ జామున్ ఎట్లా చేస్తారంటే
గులాబ్జామున్ది అదైతే ఇది పౌడర్ ఉంటుందో
అవును
అది అయితే రెడీమేడ్ దొరుకుతది మనకు అది తీసు వచ్చేది పాల తోటి దాన్ని ఇట్లా చేసుకోవాలి మనం పిండి ఆ పిండి ఏదైతే ఉండదో పాలతోటి కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక పై టెన్ మినిట్స్ ఉంచి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్ తోటి ఉండ్రాలు చేసుకోవాలి గుండంగా చిన్నగా చేసుకోవాలి తర్వాత అది పానకంలో పోనాక పెద్దగా అవుతుది ఎట్లా అందుకోసమే చిన్నగా చేసుకుంటే తర్వాత మంచిగా దాంట్లో పానకంల డిప్పై పెద్దగా అవుతయి
మ్
అట్లా అది అది కూడా ఏం లేదు దాంట్లో అంత లైటే
అవును
హ వర్షం వస్తుంద అటు
ఆ వస్తుంది కొంచెం కొంచెం వస్తుంది
మా టౌన్ లో కూడా కొంచెం కొంచెం వస్తుంది ఇప్పుడు వర్షాకాలం ఈసారి వర్షాలు ఎక్కువనే ఉన్నట్టు కనపడుతుంది ఎందుకంటే కంటిన్యూగా టూ త్రీ డేస్ నుంచి వర్షం అయితే ఉంది
అవును
సో మా కు ఈరోజు నైట్ల ఫంక్షన హాల్ పోయేది ఉంటది ఉంటే రేపు మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది పెళ్లి ఉంది
ఆను
అవునండి అక్కడ కూడా రెడ్ చికెన్ గ్రీన్ ఆ వెళ్ళాలని చూస్తున్నా రేపు మెనూలా రెడ్ చికెన్ గ్రీన్ చికెన్ రుమాల్ రోటీ మటన్ బిర్యానీ ఉంది ఆ సో వెళ్దామా లేదా అని ఆలోచిస్తున్నా
ఉ పో మరి
ఆ ఆలోచిస్తున్నా మేడం సరే మేడం మీ తోటి మాట్లాడి చాలా ఆనందంగా అనిపిస్తుంది ధన్యవాదం
అ ఆ ఓకే సరే ఉ